హలో వినిపిస్తుంద అండి
ఆ
హలో వినిపిస్తు
ఆ వినిపిస్తాంది
ఆ బాగున్నార అండి
బానే ఉన్నానండి
ఆ అవును చాయ్ కాఫీ అయింద అండి
అయిందండి ఫైవ్ ఓ క్లాక్ వరకే అయిపోయింది
అవునా అండి ఆ
ఇంకేం చేస్తున్నారండి మియ్యి అయినయా
అహ ఏం లేదండి నాకు కొంచ కొన్ని విషయాలు చెప్పగలుగుతరా అండి ప్రయాణం గురించి
దేని గురించి
ప్రయాణం గురించి
జర్నీ ప్రయాణమా చెప్తానండి
అంటే ఎట్లాంటి ప్రయాణం మంచిగ ఉంటది అన్నట్టు ఇట్లా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కువమంది ఇష్టపడేది
అంటే టూర్ల గురించా లేకుంటే ఏటన్న అమ్మ వాళ్ళ ఇంటికా లెక తీర్తయాత్రలా
అంటే ఇప్పుడు కాలీ సమయం దొరికినప్పుడు ఆ జనాలు ఇప్పుడు ట్రిప్లు వేసుకుంటారు కదా ప్రయాణం చేస్తారు కదా అటు ఇటు అని
చేస్తారు
అది ఆ అది దాని మీద మీ అభిప్రాయం చెప్తార అంటే సెలవులప్పుడు వచ్చిన ఇప్పుడు ట్రిప్కు అయినా లేకపోతే రిసార్టుకు అయినా ఇట్లా వెళ్తారు కదా కారుతో అయినా బస్సుతో అయిన రైలుతో అయిన అది ఉ దాని గురించి మీ అభిప్రాయం ఏం జనాలు అట్లా వెళ్తారు కదా అది మంచిదేనా కాదా అంటే డబ్బులు వేస్ట్ కూడ అయితయి కదా
డబ్బులు వేస్ట్ అయితే డబ్బుల గురించి చూడకపోతే ప్రాణాలకు కూడా ఇబ్బందే ఉందిగ ఇయాళా రేపు యాక్సిడెంట్స్లు బాగా ఉన్నాయి
అవును అవును
ట్రైన్ అయితే
సేఫ్ ఉంటది కొంచము ఆ
ఈ వెహికల్స్ కార్లు అనంగా ఆటో వీట్లాంటివి ఉంటయి కదా వెహికల్స్ బస్ పోతాంటే ఏమైనా యాక్సిడెంట్లు జరగవచ్చు కదా.
అవును అది
బయి ఇప్పటి జనరేషన్ ఇప్పటి సమాజంలో ఇంట్ల నుండి బయటికి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేకుంటున్నది.
అవును అది కూడా కొంచెం ఆలస్ తే అ అంటే టెన్షన్ అయితది ఏమై
టెన్షన్ అయితది మళ్ళా ఎట్లా అస్తడు ఇట్లా లోపల తిరగడం వేరు, ఎటనా పోయి ఇంటికి రావడం వేరే ఉన్నద అట్లా ప్రాణ ప్రాయం ఉంటదండి. ఎందుకంటే ఇయళ రేపు రోజులు మంచిగ లెవ్వు మనం సరిగా మంచి వెళ్ళిన కూడా ఎదుటి వ్యక్తి ఎలా వస్తాడో తెలియదు కదా.
అవును తెలియదు.
అట్లాని నాకైతే ట్రైన్ ప్రయాణం సుఖం.
అవునండి అంటే పెద్ద ప్రయాణం ఉంటది కానీ క్షేమంగా వెళ్ళి క్షేమంగా లావచ్చు రావచ్చు అన్నట్టు.
అవును
అంటే ఈ మధ్య పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఫ్రెండ్స్ తో ట్రిప్లకనీ షికార్లకని వెళ్తూ ఉంటరు కదా. బండి పైనా
ఎక్జబిషన్ అదే ఎక్స్కర్షన్ కూడా వెళ్తారు ఎక్స్కర్షన్ పోతే ఒకవేళ బీచ్లకటిటు ఎళ్ళినా లేకపోతే ఎటన్నా వొయినా కూ డ ఇబ్బంది కదండి ఫ్రెండ్ సర్కిల్ అందరు ఒకతీరుగా ఉండరు కదా. ఒగరు గల ఒగరు అలా ఉంటారు మళ్ళా వాళ్ళ బిహేవియర్ మనసు లో ఉన్నది తెలవది. అక్కడ పోయిన తర్వాత పిల్లలని ఏమయితది, ఏం చేస్తరు అన్న టెన్షన్ బాగుం టది అట్లాంటి ప్రదేశాలకు కూడా పిల్లలను పంపించవద్దండి.
అవునండి కానీ ఈ మధ్య పిల్లలు వినరు కదండి. ఫ్రెండ్లు పోతున్నరు మేము కూడా పోతం. స్నేహితులు పోతున్నాం మేము కూడా పోతం అంటే
సందాయించుకోవాలె మన పిల్లలను మరి మంచిగాంటే సార్ల బాధ్య త ఉంటే వెళ్ళవచ్చు మా అబ్బాయి అయితే ఒకసారి అయితే వెళ్ళాడండి రామ రామాలయం గుడికి అటు సైడ్ స్కూల్ తరఫున వెళ్ళిండు.
ఏది వరంగల్ సైడా అండి.
భద్రాచలం
ఉ
అటు వెళ్ళిండు అంటే మొత్తం స్కూలు సంబంధించింది. కాబట్టి సార్లు మొత్తం చూసుకుంటమని అంటనే పంపి
అవును
ఆళ్ళ బాధ్యత తీసుకుంటాం అంటే పిల్లలంటే ఏదనా ఎక్కుతారు
ఎక్కుతరు, దిగుతరు ఇగ వాళ్ళు ఇగా ఆ రోజు జోష్ అట్లా ఉంటరు కాబట్టి వినరు మనమూ చూస్ టీచర్లే చూసుకోవాలి ఇగా.
ఏం కాదురా అట్లా ఇట్లా అని అంటరు కొంతమంది ఎటు పడితే అటు ఎంకరేజ్ చే త్తరు పొలగాళ్ళని కాబట్టి ఇబ్బంది అయితది పిల్లలకు. వాళ్ళకి ఏం తెలవది. మళ్ళా ఏదన్నా బండా అది ఇదన్నా వాటర్లల్లా తిరుగుతే ఇది ఇయాళ రేపు నీళ్ళల్ల చాలా మంది అది అయితాంరు కదండి.
అవును
స్నానాల కని పోయి ఈత కొ డదామని పోయి అందరు చాలా మంది అలా నీళ్ళలో కొట్టుకపోతాంలు.
అవును జాగ్రత్తగా పాటించి వెళ్తే ఏం కాదు కాని మరీ ని నిర్లక్ష్యం చేస్తే కష్టం
ఎంత జాగ్రత్త ఉన్నా కూడా ఐఐటి ఏం
ఆ ఇక రాశి పెట్టు ఉంటే అయ్యేది అయితాయి ఇట్లని ఓకే కనీన్ ఒక దగ్గరే ఇంటి నుంచే ఇంట్లోనే ఉండి ఇక బయట పోకుండా ఉండాలన్నా కూడా పిల్ల పిల్లలకి కష్టం కదండి కొంచెం బయటికి వెళ్తే కొంచెం వాళ్ళ కూడా రిలీఫ్ ఉంటది కదా
ఉంటది
కొను పోవాలి అంతే కానీ
వాళ్ళని పంపయద్దు సపరేట్ గా పేరెంట్స్ తోడి పోతే ఏది ఉండదండి
అవును మనం చూసుకుంటాం భయ కొంచెం అటు ఇటు పోయినా కొంచెం వెెదిరిస్తాం అది ఉంటది
స్కూల్ స్టార్ట్ అయింది మీ పిల్లలు స్కూల్ క వెళ్ళారండి మరి
అవును స్టా అవునండి వెళ్తున్నారండి
చిన్న పిల్లలేనా
పిళ్తున్న అవునండి వెళ్తున్నారు
అంటే థర్డ్ ఫోర్త్ చదువుతున్నారా చిన్న క్లాసు లోయినా
చిన్న ఇట్లా ఫోర్త్ ఫిఫ్త్ క్లాసే అండి నస్ ఇంకా మీరు ఈ మధ్య ఇప్పుడు సెలవలు ఉండే కదా ఎండాకాలం ఎక్కడక అనా వెళ్ళారా
వెళ్ళినమాండి అమ్మ వాళ్ళ అది వరంగ అయితే ఇల్ళక్షమ హళ వేసుకో ఫో ఫైవ్ డేస్ ఉంది అచ్చా
ఆ బస్ తో బస్ ప్రయాణం చేసి దసా
ట్రెయిన్ రూటే
అవు ట్రైన్ ఏందంటే మనకు సౌకర్యాలు ఉంటాయండి వాష్రూమ్ వచ్చినా వెళ్ళొచ్చు మ తిన తిందామన్న కూడా తినొచ్చు కూచుని బయట అవి కూడా వస్తాయి
అన్ని దొరుకుతాయాండి టైలో వాటర్ తినడానికి సంబంధించ స్క్స్
వస్తుతి బేట కది
ట్రైన్ సేఫ్ అన్నట్టు
అవునండి
అ
మీరు ఏమైనా ఈ వాటర్ ఫాల్స్ ఏమైనా చూసారాండి ఇప్పుడైనా వెళ్ళారా
ఆక్కడికి వెళ్ళ లేదాండి మేము
అవునువును
ఎప్పుడు గతంలో అంటే బాగా ఏ లక్ష కిందట వెళ్ళినాము కానీ ప్రజెంట్ అయితే ఈ మధనైతే వెళ్ళాలే
అవును ఉమ్ ఇప్పుడు ఉన్న పిల్లలు చాలా వెళ్తున్నడి వాటర్ ఫాల్స్ అని అది నీళ్ళన్నప్పుడు దగ్గర చాలా వెళ్తున్నారు ద వెళితే మంచిదే కానీ కొంచెం వాళ్ళ గురి చెప్పేసుకని జాగ్రత్త పాటించాలి ఇక
బండలు జార్
ఆ అళ నీళ్లు పడి జారతాయి జారి ఎక్కడైనా కొట్టుకోవచ్చు
కొట్టుకోబోతార
హ్మ్మ్ అవును మొన్న ఎప్పుడో వర్షాలు పడ్ ఉన్నప్పుడు పిల్లలు వర్షాల సమయంలో పోయిండ్రు ఏమి చెప్పాలి వాళ్ళకి కొందరు పిల్లలు వెళ్ళారన్నట్టు తెలిసిన వాళ్ళు వర్షం పడుతుంది అంట ఏదో కాలేజ్ ఆ రోజులు ఏదో మరి ఏమో సెల్వు ఇచ్చండ్రో ఏమైందో ఇంటికి రావాలి కదా. అట్లా రాకుండా మీద ఇట్లనే బి ఏమంటారు వాటర్ ఫాల్స్ కి ఎళ్ళిందంట కాలు జారి కిందబడి దెబ్బలు తాకినై
తాకుతాయి గద అంత పాకురు ఉంటుది అడిగేస్తే జారత ఉంటది ఎప్పటికి వాటరూ
ఇంకా ఎంత ఉండాలి అది
వర్షాకాలంలో పోవద్దండి అక్కడికి
ఇష్టమడినప్పుడు ఎక్కడికి పోవద్దు కాని పోతరు వీళ్ళు పిల్లలు వినరు హ్మ్మ్ కానీ ప్రయాణం చేస్తే మనకు కూడా రోజంతా ఇగ స్ట్రెస్ ఉంటది కదా అది కూడా పోతది కొంచెం ఫ్రీ రిలాక్స్ ఉంటది. బయటికి ఎళ్తే ఎప్పటికి ఇంకా ఇంటి దగ్గర ఇంటి పనులు అంటే కష్టం కదా ఆ కొంచెం బయటికి వెళ్ళి వస్తే రిలీఫ్ ఉంటది
పూజలు చేస్తారా అండి మీరు ఇంట్లో పండగలు వస్
ఆ ఆ పండుగలు వస్తే పూజలు మేము పూజలు అని కాదండి నమాజ్ అవి చదువుతాం అండి
హ్మ్మ్ అదమ్మా
హ్మ్మ్ అంటే ఇగ నమాజులు రోజే చదువుతాం అన్నట్టు పక్కా నమాజ్ చదవాలి చదువుతుంటాం
ఎన్నిసార్లు చదువుతారండి వండే
ఐదు సార్లు చదవాలండి
ఐదుసార్ల వీలు వడతద
ఇంటి దగ్గర ఉంటే వీలైతదండి ఇక పని మీద పోతే వీలు కాదు ఇంటి దగ్గర ఉంటే చదువుకోవచ్చు
ఇగ మాకు జిమాకు చదువుతారు కంపల్సరిగా
ఇగ కొందరు ఇక వర్క్ లో ఉన్న వాళ్ళు చదువుతారు కాగానీ ఇక చదవాలి ఎట్లనా టైం తీసి చదవాలి ఇగ. మూడు పూట కూడా అన్నం తింటాం కదా దానికైనా దే పైన ఉన్న ఆయనకి ఏమంటారు కృతజ్ఞతలు ఇవ్వాలన్నట్టు అన్నం ఇచ్చినందుకు.
మొక్కుకొనుడు అన్నట్టు తెలుగుల
హ్మ్మ్ ఇక టైం తీసి ఒక ఐదు నిమిషాలయినా చేయాలన్నట్టు
చదవకపోతే ఏమనా ఇబ్బంద అండి మీ దాంట్లో
ఆ అంటే తప్పు అన్న అన్నట్టు అండి చదవాలన్నట్టు ఆ కంపల్సరీ ఇప్పుడు రోజంతా మనం తింటున్నాం ఆ దేవుడు ఇచ్చిండు కాబట్టే తింటున్నాం గదా. దేవుడిచ్చిండు కాబట్టి మనం సూర్యుడు వస్తున్నాడు ఏమంటే డే దినం వస్తుంది రాత్రి వస్తుంది ఆయిన వల్లనే కొంచెం అటు ఇటు అయినా కష్టం కదా దానికి ఇగ ధన్యవాదాలు ఇవ్వాలన్నట్టు దేవుని ఆ నమాజ్ ద్వారా చేయాలన్నట్టు
మొక్కుకోవడం ఇగ
తర్వాత నీ ధన్యవాదులు మాకు అన్నం ఇచ్చినందుకు నీళ్ళు ఇచ్చినందుకు సూర్డు చ ఎట్ీ ఇష్ట ట్టు కానీ అన్న మదిలో చదవాల అన్నట్టు అట్లా
రేపటి నుండి ఏదో పండగ స్టార్ట్ అవుతుందింట కదండి మీ దాంట్లో
ఆ అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయితుందండి
కొత్త సస్
ఇప్పుడు మకుగా అదే ఆ ఇవగా అదిక్ వత్త సంవత్సరం స్టార్ట్ అతదిదా క ముహూర్్రం క కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఆ క్యాలెండర్ వస్తుంది క్యాలెండర్ అంటే ఇక అ జనవరి టు డిసెంబర్ నార్మల్ క్యాలెండర్ లోనే ఉంటంది అన్నట్టు ఇక
అకే
కొత్త క్యాలెండర్ కూడా వస్తాయంండి కానీ చాలా మంది ఏం చేస్తారుంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడే ఇంగ్లీష్ క్యాలెండర్ ఈ క్యాలెండర్ అన్ని తీసుకు
కొందరు ఉర్దూ క్యాలెండర్ కూడా ఇస్తారు కదండి
క్యాలండర్ రం ఆట్లో అంటే ఇప్పుడు తెలుగు క్యాలెండర్ లో ఉంటాయి కదా అండి అమావాస్య అప్పుడు ఏంటిది ఇే ఇది దానికి ఏం ఉంటది అట్లా ఉర్దూ క్యాలెండర్ లో కూడా ఉంటది అన్నట్టు
ఆ
ఏం చదవాలి సూర్యుడి చంద్రుని చూస్తే ఏం చదవాలి అవన్నీ ఉంటాయి అన్నట్టుగా తీసుకుంటారండి కొత్త సంవత్రం స్టార్ట్ అయింది కాబట్టి కొందరు ఈ రోజు తీసుకుంటారు కొందరు ముందే తీసుకొని పెట్టుకుంటారు
బాగుంటందండి మరి ఈ పడుగ మీకు పెద్ద పండుగేనా ఇది మొహరం అంటే
అంటే కొందరు మంచిగా చెప్పుకు జరుపుకుంటారంండి కొందరు లేదన్నట్టు కొందరు ఉపవాసం ంట అంటే ఒక ఆ కొందరు ఉండే వాళ్ళు పాసలు ఉంటారు కొందరికి మొక్కు ఉన్న వాళ్ళు మొక్కుకుంటారు అంటారున్నట్టు అది పీరుళ పీరులు అంటారు కదా అవి తీస్తారున్నట్టు
పేరీల పండుగ మరి జరుపుకుంటడు మంచిదే అంటావా
ఆ కొందరు ఇక వాళ్ళు అంటే ఎట్లా అంటే వాళ్ళ పూవజనా నుంచి వస్తుంద వస్తుందంటే వాళ్ళు ఎక్కువ మంచిగా దాంతో చేసుకుంటారు ఈ కొందరు దాంట్లో ఉండదు అన్నట్ వేరే వాళ్ళు చేస్తుంటారు
కొందరు నమ్మరు పీర్లను జరుపుకోవద్దు అట్లా సేవ
ఆ కొందరు ఆ ఇగర అని అంటారు ఏజ అనిపోయిన్రు అయిపోయిన్రు ఇంక వాళ్ళ గురించి అట్లా చేయొద్ అంటారు కొందర ఏమో ఇక వాళ్ళ కా వాళ్ళ పురాణాలు తాతయవాళ చేస్తు ంటారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు కొందరికి ఆచారం ఉంది కాబట్టి చేసుకుంటారు కొందరు ఏమో నమ్మరు అన్నట్టు ఇ ఇష్టంగ ఆ ముంద ఒక పొద్దు ఉంటారు ఉండే వాళ్ళు రెండు రోజులు ఒక పొద్దు ఉండాల అన్నట్టు ఒక పది ఉంటారండి సరేనండి మీ నుంచి చాలా సంవత్సరం దొరికింది మాకు అడి ఆ ధన్యవాదాలు అండి ఉంటానండి జాగ్రత్తకుడా
సరే ఓకే